హలో భవ్య ఏంచేస్తున్నారు తిన్నారా
ఆ తిని పైకి వచ్చినా టెర్రస్ మీదకి ఓర్ ఖాళీ ఎగ్గు
హ్మ్మ్
హ్మ్మ్ నువ్వు ఎగ్ గ్గేనా హ్మ్మ్ ఏమి ఈ టైమ్ లో బయటికి
ఆ అక్క వెళ్తూ ఉంటా అంటే వస్తుంది
హ్మ్మ్ హాస్టలా నువ్వు పీ జి యా
లేదు నేను ఇంకేం వచ్చినారు సంధి
హ్మ్మ్
మ్మ్
అదే వచ్చందనికి ఇది కార్య యాపూ ఇంకా రాలేదా
ఆ
ఎప్పుడు టూ డేస్ అయిందా నువ్వు చేసి త్రీ డేస్ అయిందా హ్మ్మ్ వచ్చిందలి ఆ రేపు అన్నా మూన్నాడు అన్నా లాస్ట్. తునలే
ఆ సరే
ఏమో ఇంకా ఎగ్జామ్స్ ని ఖాళీగానే ఉన్నాము అది టాస్క్ కంప్లీట్ చేద్దామని ఎప్పుటనుంచి. రోజు
మండే
మండే నుంచా త్రీ డేసేనా మీకి
త్రీ డేస్ త్రీ డేస్ ఏ రోజుకి రెండు లాస్ట్ రోజు ఒకటి ఒకటి
ఓకే ఫైవ్ ఎ్జమ్స్ ఆ టోటల్
హ్మ్మ్ మాక బి సి ఎం ఈ ఇంగ్లీష్
హ్మ్మ్
ఇంకా మళ్ళీ తరువాత ఆ ఈ మాసి అదే ఢింగ తీసి
హ
ఇంగ ఇంగ ఇంగెమ్ ఉందబ్బా
ఇంకా మూడు చెప్పినవ్ ఇంకా రెండు ఉన్నాయి
ఆ మూడు కాదు నాలుగు చెప్నా హిందీ, ఇంగ్లీీష్, కెమిస్ట్రి, కెమిస్ట్రీ, కెమిస్ట్రీ
కెమిస్ట్రీ ఇప్పుడు కెమిస్ట్రీ సైకిలా ఫిజిక్స్ అయిపోయిందా లాస్ట్ సెమ్ లో
అవును సబ కతు
ఇలా అంత అది లేదా త్రిబులి
ఉ అదే సివిల్ బిసిఎంఈ అంటే మెకానికల్ సివిల్
హ
నా ఇంొక సబ్జెక్ట్ ఎన్నవా
ష చెప్పా ఏంది ఫస్ట్ రోజు ఏమో మనకి మ్యాథ్స్ కెమిస్ట్రీ సెకండ్ రోజు ఎంఈఏ ఇంగ్లీషు థర్డ్ రోజు బిసిఎంఈ
ఉ ఆ చెప్పినవ్ లే ఏంది మర్చిపోయినవు మ్యాథ్స్ కెమిస్ట్రీ చెప్పినవ్ ఎమ్ ఈ ఎ ఇంగ్లీష్ చెప్పినవ్ అన్ని చెప్పినావు ప్పద
చెప్పినా ఇంకా నువ్వు వినలా అయితే నాది గాదు తప్పు నీదే
ఆ నాదే తప్పు లాస్ట్ది అదేదో ఏది
డి డి డి ఈ బి సి
ఆ అది విన్లేదు రెండు మాథ్స్లా
ఆహా అదే మ్యాథ్స్ మ్యాథ్స్ అంటేనే దాన్నే మ్యాథ్స్ అంటాం
ఆ మలి నా
అదితే కేక నార్మల్ మ్యాథ్స్ ఏం లేదు మాకు ఇంక అదే
నువ్వు ఏం చెప్పినవ్ తెలుసా ఇప్పుడు మండే మ్యాథ్స్ కెమిస్ట్రీ
ఉ మండే మ్యాత్స్, కెమిస్ట్రీ తర్వాత రోజు ఎం ఎ ఇంగ్లీషు ఇంకా ము మళ్ళ తర్వాత రోజు బిసిఎంఈ
బి సి ఎం ఈ అంటే ఏంది ఏ సబ్జెక్టు
బేసిక్ సివిల్ అండ్ మెకానికల్
ఉ
ఇ
క ఫోన్ చేస్తాండవు మహితాకి
అస్సలు చేయను
చేయవా
చేయను
ఇన్స్టా లో మేసేజ్ చేయవా
ఆ ఇంస్టాలో ఏదంట్లో ఏం లేదు అసలు అట్లా చేయను
ఉమ్
బర్త్డే రోజు బర్త్ డే రోజు ఒక రోజు విష్ చేసిన సంధ్య కూడా అంతేమ సంధ్య ఏమ ఏమన్నా నచ్చాలి కద తయారయ్య అంతాల స్టోరీలు పెడతాని మా మామలు గారు అ
అవునా ఎక్కడా వాళ్ళు ళ్ళు
గా యూనివర్సిటీ
ఆ
ఆహా మన్మిత చెందలవాడ రమణయి రమణమ్మ ఇన్స్టిట్యూట్ ఇక్కడే తిరుపతి కాడ ఏం బాలేదంట కాలేజీ
అక్కడ ఎలా ఇప్పుడు చూడు ఇక్కడ శ్వేత త్త కూడా అలానే ఉంది
బే మా
తే స్వేత ఇప్పుడు అంటే ఇప్పుడు నార్మల్గా ఊర్లో చూస్తే రోజు అది అంటే ఇక్కడ ఊర్లో కూడా బాగుంటది కదా ఎక్కువ ప్రతి టీ షర్ట్లు జీన్స్ వేస్తున్నా ఆ టీ షర్ట్లు పైకి ఉంటాయి హెయిర్ లీవు లేకపోతే అ ప్లక్కర్ క్లిప్ పెట్టుకుంటుంది ఇంక అంతే అసలు ఎ ఎట్లా మాట్లాడుతుంది తెలుసా ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది బాయస్ తో ఆ అందరూ అంట అలానే అంటారు అసలు ఆ పాప అయితే గబ్బు కొట్టింది అంత అసలు చాలా బా
ఆ సామి
ఇంక ఎవరున్నారు చెప్పు చెప్పడానికి వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఒకటే కదా ఉండేది ఆ తెలిదా నీకు వాళ్ళ నాన్న లేరు కదా
ఏం ఇట్లా తయారు అయ్యారు ఏంది అసలు
ఆ
ఇట్లా తయారు ఏంది
ఏమో అది కాక ఇప్పుడు ఇది ఇది కూడా డేస్ కాలరే తాడుపత్రిలో ఏదో యూనివర్సిటీ టెక్క ఆ టెక్కేలే చెరి
చరిత ఇద్దర చరిత సివి రమణ ఇద్దరు సేమ్ కాలేజ్ కాదా
తెలీదు నేను చెరిత వాళ్ల అక్క కాలేజ్ అనుకున్నా
ఆ నిజంగా శ్వేత మార్పైంది చాలానే ఏందేందో పెడుతున్నావ్ ఓ అదే ఇదే అయిపోయింది సరెలే లా నోడ్దు బడావ మద తగ్గిందమ్మ ఏమో
మ్మ్
ంట కూడా అలా అవుతుది ఎందు సారిగా పెట్టేస్తారు తలా ఛామలులు ఉడా మసయతే
అసలు
చరితను తగ్గిందేమో అనిపిస్తుంది సుశీలతో పోలిస్తే ఏ చేస్తాం ఇంగ ఏమి చేయలేం అట్లాంటి వాళ్లని వాళ్ళంతకి వాళ్ళు మారాలి ఒకరితో చెప్పించుకునేంతగా వచ్చినారంటే ఇంగా మనం ఏమి చేయలేం భవ్య అట్లాంటి వాళ్ళకి హలో హలో హలో హలో